హాయ్ అండి
హాయ్ హాయ్ అండి
ఏం చేస్తున్నారు
ఏ ం దండి రేపులామని చూస్తున్నా హాలిడేస్ ఇచ్చారు కదా ద వాళజ ము
ఓకే కే ఓకే ఏం లేదు చిన్న సమ్మర్ క్యాంప్ లాగా ఇంటి దగ్గరె వేదిక మ్యాక్ బక్స్ పెట్టాను ఒకవేళ ఫ్రీ ఉంటే పిల్లల్ని పంపిస్తారు ఏమ అని చెప్పి యి కాల్ చేశాను మ్యాథ్స అనే కాదు ఇంకా అన్ని సబ్జెక్ట్స్ చెప్తున్నాను ట్యూషన్ ఇప్పుడు కొంతమంది టెన్త్ క్లాస్ పిల్లలు కదా కొంచెం సిలబస్ ముందే కంప్లీట్ చేసుకోవాలని చెప్ అయితే చాలా మంది కోస్తారు అంటే చాలా మంది అడిగారు ట్యూషన్ పెట్టండి అని అందుకని చెప్పేసి ఎట్లాగో హాలిడేస్
మా మా ఇంటి దగ్గర ఇప్పుడు అందరుూ ఇప్పుడు ఆర్ట్ సంబంధించినవి భరతనాట్యము ఇట్లాంటి ఉంటాయి కదా అన్నారు
ఈ ఎండాకాలంలో పిల్లలు ఫ్రీగా ఉం టారూ కదా కొంచెం వాళ్ళకు కూడా టైం అనేది పాస్ అవుతుది అనిపిం చింది నాకు కూడా టై టైం వేస్ట్ కాకుండా యూ యూసేజ్ అయిది కదా కొంచెం వాళ్ కుడి ఇప్ మనం ఆల్రెడిీ సిలబస్ కంప్లీట్ చేసేసుకున్నారుారనుకో పిల్లలు మేడం చెప్ వచ్చేటప్పుడు కొంచెం తొందరగా ఇ యాప్స్ చేయగలుగుతారు వాళ్ళకు ఇబ్బంది ఉండదు కదా ఇక ఉద్దేశంతో ఎట్లాగో హాలిడేసే కదా ఒకవేళ ఏమన్నా పిల్లలకి ఇట్లా ఖాళీ ఉంటే ఒకవేళ పంపిస్తార ఏమనాని చెప్దామని చేసి
పంపిస్తున్న మా పాపకి భరత నాట్యం అంటే చాలా ఇష్టము బాబు క్యో వేదిక్ మాస్ అన్నారు క అదా బాగా ఇష్టం
ఓకే మాస్లిష్టమా ఇప్పుడు షార్ట్ కట్ షాన్ ఇంపార్ర్టెట్ అండి హుమ్ బాబుకి ఇష్టమం టున్నారుగా ఒకసారి డెమో క్లాస్ మీకు ఆలై ఆన్లైన్ చూపిస్తాను నేను దాన్ని మనం ఎలా యూస్ కాళీ మైన్ డే టు డే లైఫ్లో ఎలా యూజ్ అవుది మీకు నేను మళ్ళీ సర్టిఫికేట్ కూడా ఇస్తాను కు ప్రాబ్లం ఏం లేదు మీరు చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను నేనే కండక్ట్ చేస్తాను పిల్లలకి ఇప్పుడు వచ్చిన వాళ్ళ పిల్లలు ఒక ఫిఫ్ ఫిఫిటిన్ మింబర్స్ వస్తున్నారు పిల్లలకి ఎగ్జామ్స్ కండ సి మనకు వచ్చేసి థర్టీ డేస్ తీసుకుంటున్నా క్లాస్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంట్ అంటే ఒకవేళ ఒకసారి డెమో క్లాస్ కూడా వినండి మీకు లింక్ కు పెడతాను
పి ఎండి ఇప్పుడు సమ్మ మ్మర్ లో ఎప్పుడైనా వాళ్ళ పిల్లలు వేస్ట్ కాకుండా టైము ఇలా చేపిస్తే కొంచెం బెటర్
అవునవును అంటే భరతనాట్యం క్లాస్లో జాయిన్ చేసారా పాపని
ఏంటండి
హలో పాపని భరతనాట్యం క్లాస్ జాయిన్ చేసా పాపని భరతనాట్యం క్లాస్ లో జాయిన్ చేసి జరా
ఉన్నావండి ఇప్పుడు సమ్మర్ లో ఖాళీ ఉంటది కదా ప్రజలు మనం దేంట్లో దాంట్లో జాయిన్ చూపించిన అనుకో అప్పుడైనా సరే మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఒకటి వచ్చుండాలి ఎప్పుడైనా ఓన్లీ స్టడీ అయ్యే కాకుండా ఏదైనా ఒక గేమ్ గర్ల్స్ అనుకోండి మనకి భరతనాట్యం ఆ ర్టిస్టు లేక మ్యూజిక్ అట్లా ఇష్టపడతారు బాయ్స్ అనుకో ఇప్పుడు గేమ్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా
ఆ క్రికెట్ బాగా ఇంట్రెస్ట్ ఉంటదండి మా బాబు కూడా అయితే ఇక్కడ ఒక స్టేడియం లాగా పెట్టారు ఒకే స్టేడియం లాగా పెట్టారు అంటే కోచ్ ఉంటారు వాళ్ళకి కోచే వాళ్ళకి నేర్పిస్తారని చెప్పేసి అంటే ఈవినింగ్ టైమ్ లో సారు ఇప్పుడు మనకు కొంచెం దూరంలో ఉంటారు ఒక టూ అవర్స్ చెప్తారు అనమాట సారే వస్తారు ఇక మా ఏరి ఇండియా లో వాళ్ళు కలిసి అందరు కలిసి మాట్లాడేమి మాట్లాడి వాళ్ళేస్త సార్ వచ్చి చెప్పేటట్టు ప్లాన్ చేసా మళీ పిల్లల్ని అంత దూరం పామ్ యాలంటి ఇబ్బంది కదండి
అవును
అదే ఇంకా పిల్లలకి ఈ సమ్మర్ సీజన్ లో చానామంది పిల్లలయితే తే మా ఇంటి దగ్గర వాళ్ళు ఎక్కువ స్విమ్మింగ్ చేస్తు స్తున్నారు పిల్లలు అంటే మ చిన్న ఇప్పుడు ఏముంది ఎక్కువ మనం మన టై లో ఎకు కలవాళ్లు ఉంటాయి కదా పిల్లకాలు వాళ్ళని మా డాడీ వాళ్ళయితే బాయిలోళ్ళు ఈతలు కొట్టేది ఈ త కొట్టడం
అవును ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు అ అంత రెడీమేట్ అండి ఇప్పుడు అప్పుట్లో అంటే ఇప్పుడు చూడండి పిల్లలు మన ఫుడ్ విషయంలో గాని వాళ్ళ ఆటల విషయంలో ని ఇప్పుడు చూడండి పోయిన సంవత్సరం అయి మా చిన్నప్పుడయితే నోట్ బుక్స్ ఎట్లుండేవి తెలుసా కొంచె నోట్ బుక్స్ మొత్తం పేపర్ల అన్ని చింపి ఒక్కడా పెట్టుకుని బైండింగ్ చేసుకునే వాళ్ళం మేము టెస్ట్ బుస్ కూడా బైండింగ్ చేపిచ్చుకునే వాళ్ళం వేరేవాళ్ళవి ఉంటే కదా టెస్ట్ బుక్స్ కానీ ఇప్పుడు మన వాళ్ళు అ తీసుకుంటారా ఇ ప్పుడు పిల్లలు అట తీసుకు పోరు
ఇపేయిందండి అసలు అంతెందుకండి ఇప్పుడు మన అక్కా చెల్లెళ్లు ఉన్నాం అనుకో ఖచ్చితంగా ఏదైన్నా ఇప్పుడు బట్టలనే కానీ ఇప్పుడు వాళ్ళు వేసుకునే డ్రస్సే కానీ ఏదైనా ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంట తమ బుక్స్ అయితే మా సిస్ట్ బు క్స్ మేము వాడేది ఇప్పుడు పిల్లలు అలా లేరు మా అక్కది నేను ఎందుకు వాడాలిని కొత్త అత్తయ్య కొంటవ లేదా దాని మేడమ్స్ కూడా సిలబస్ మారాయండి కొత్త బుక్స్ కంపల్సరీ అండి అంటున్నారు
ఆ
పిల్లలు కూడా కొంచెం బ అసలు అడ్జస్ట్ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీయే లేదండి
అసలు ఇప్పుడు ఫుడ్ విషయంలో అయినా మనం అప్పట్లో మనం మంత్లీ మంత్స్ బయటకి వెళ్ళడం ఎక్కువ ఇప్పుడు అట్లున్నదా అట్లా లేదు కదండి
అవునవునండి పిల్లలు బాగా చేయ అసలు బాగా మొండిగ అయిపోతున్నారండి అసలు ఏం చేయాలి నాకే అర్థం కా అస్సలు కొడుతుంటానేమో
కొనుంగ ఇప్పటి రోజులు వేరే మొత్తం కానీ వాళ్ళకి ఫి ఇప్పుడు చూసార స్కిల్ స్కిల్స్ తో పాటు మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా పెట్టుకోవాల డి పిల్లల ఎలా మోల్డ్ చేయాలి ఇట్లాంటి ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అని కొంచెం ఆ స్ట్రెస్ లేకుండా మనకి లైఫ్ లో ఎట్లా లీడ్ అయ్ కూడా చెప్పాలి
అదే అదే అసలు పిల్లల్ని పెన్ చాలా అంటే వాళ్ళు మనం ఎలా ఉన్నామో అనిపిస్తుంది నాకు ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఒక నలుగురు పిల్లలు కాదు మా మా నానమ్మ వాళ్ళు ఆ టైంలో అయితే వాళ్ళు ఒక్కొక్క కొల్ పన్నెండు మంది పిల్లలు ఉండేది తర్వాత డాడి వాళ్ళ సి సిట్యుయేషన్ ఆ టైంకి వచ్చేసి వాళ్ళు ఫైవ్ మెంబర్స్ అట్లా ఇప్పుడు ఇద్దరిని పెంచడానికి పెద్ద యుద్ధం లా అయిపోతుంది ఇంట్లో
అంతే అప్పటి టెన్ మెంబెర్స్ ఎట్లండి ఫుడ్ కాని ఇప్పుడు మనకి ఈ కూరు లేకపోతే ఒకరు ఫస్ ఒక లేకపో లేకపోతే మనకి మన పెరుగులోనే వాటర్ పెట్టి మ్జిగలా చేసి ఉంచడం టిఫిన్స్ లా బయట కొనుక్కకుండా మనం ఇంట్లో చేసుకోవడం ఇట్లా చాలా జరుగుతుంది అలా చాలా జరుగుంది ఇప్పుడు అట్లా లేదు కదండి అంతా రెడీమేడ్ ది ఇచ్చి వండడం ఇట్లాంటివి చేస్తుండే ఆల్టర్నేట్ ఏదో ఒకటి తగ్గించుకోవడానికి ఇప్పుడు వాళ్ళు తినరు కూడా తినరు కదా పిల్లలలా
అసలు పిల్లలు టిఫిన్ లేకపోతే అసలు మార్నింగ్ టిఫిన్ లేక కాకపోతే తినట్లేదండి అప్పుడైతే రోజు మార్నింగ్ అన్నమే తినేది ఖచ్చితంగా అన్నం తినేసి స్కూల్కి వెళ్ళేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పిల్లలు ఖచ్చితంగా టిఫిన్ ఉంటేనే తింట అన్నారు ఇప్పుడు కొంచెం స్టైల్గా బ్రెడ్ ఎక్కువ జాము బ్రెడ్ టిఫిన్ టిఫిన్ లేపోయిందనుకో టిఫిన్ అయితేనేమో ఓకే పర్లే లేకపోతే జామ్ ఎక్ ఎక్కువ జామ్ తింటారు పిల్లలు జామ్ బ్రెడ్ ఫైవ్ మినిట్స్ మ్యాగీ ఉంటుంది కదా అది కూడా ఇవి జిగే పోయాయి కదా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ వాటిని చూపిస్త ఈ మనం ఇట్లా కొంచెం ఆరిచామనకో అసలు నాకు వద్దే వద్దు అంటుంది మా ఒక పాప బాబు అయితే
ఫ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అట్లాంటివి అప్పట్లో అట్టి పనులు వా ఇట్లాంటి తెచ్చే వాళ్ళం కానీ ఇప్పుడ అప్పుడు ఆ కానీ ఇప్పుడు పిల్ల ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారు ఏమన్నా తింటే ఫ్రూట్స్ తెచ్చినా సరే
అ సార్ ఏమనా బనానా అంటే మీరు చెప్పినట్టు బనానా తెస్తే అవి మనమే తిన్నమ అవుతుంది వాళ్ళు తినట్లేదు అసలు ఏమన అంటేనేమో మా మీ వద్దు ఓ తు వదు అవి మ్యాంగోస్ కాలం వస్తుంది ఖచ్చితంగా మనకి సీజనల్ ఫ్రూట్స్ని ఖచ్చితంగా తినాలండి ఇప్పుడు మనకి మ్యాంగో టైంలో మ్యాంగోస్ ఖచ్చితంగా తినాలి అది సీజనల్ ఫ్రూట్ మళ్ళీ దొరకమంటే దొరకదు కదా మనకి ఏ టైంలో ఆ టైలు ఇప్పుడు ఎండా కాలంలో మనకి మ్యాంగోస్ దొరుకుతాయి కొని రోజుల తర్వాత శీతఫలం కొన్న ఇప్పుడు ఐస్ యాపిల్ వస్తుంది ముంజకాయలు ఇవి ఖచ్చితంగా తినాలి దాని వల్ల హెల్త్ కూడా మంచిది చాన వరుకు కొంతమందిలు ఏం చేస్తారంటే ఎప్పుడు మ్యాంగోస్ తింటే వేడి చేస్తుంది దానివల్ల కొంచెం బాడీ చేదేంటి కుర్పులు అవుతాయి అట్లా అనుకుని కొంతమంది స్కిప్ చేస్తారు కొంతమంది పెద్దవాళ్ళని షుగర్ ఉంటుంది వాళ్ళు కూడా కొంచెం స్కిప్ చేస్తారు అట్లాంటి కా అట్లాంటి స్కిప్ చేసుకోవద్దు మనం ఖచ్చితంగా మనం దొరికే సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి మీరు చెప్పినట్టు పిల్లలు తినాల్లే గాని దాన్ని జ్యూస్ రూపంలోనో దేంట్లో ఒక రూపంలో ఇవ్వాల్సిందే ఇ మ్యాంగో కొంత
ఇవ్వాలి ఇవ్వాల అండి మీరు అన్నట్టు మీరు అన్నట్టు ఖచ్చితంగా మనకి సీజనల్ ఫ్రూట్ ఇయ్యడం చాలా అవసరం ఇప్పుడు ఒక సీజన్ లో ఉండే ఇంకోక సీజన్ లో ఉండవు ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఏవైనా గమనించండి ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ జనవరిలో మనకి రేగ్గాయలు ఎక్కువొస్తాయ్ లొ మల్లి అ సీజన్ లో రేగ్గాలట్ట రావు మనకు సమ్మర్ లో మ్యాంగోస్ వస్తాయి
అవును
మన సమ్మర్ లో మనకి మల్లె పూలొస్తాయ్ అట్లా మళ్ళీ ప్రతి సీసన్ ఇలా రావు కదా
అవునండి ఇప్పుడు మ్యాంగోస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మజాలాగా అట్లా చేసి ఇచ్చిన కొంచెం మంచిదే పిల్లలకి కొంతమంది పిల్లలు తిన్న ఉంటారు కదా మా అందుకని చెప్పి చెేసి కొంచెం జ్యూస్ లా చేసి ఇవ్వడం మీరు చెప్పినట్టు గ్రేప్స్ ఉంటా అంటే గ్రేప్స్ తిన్నంటారు
మనం ఐడియాస్ చేసుకోవాలి కానీ చాలా ఉంటాయంండి ఇప్పుడు మా ఇంట్లో మామిడు చెట్టు ఉంది నేనే ఏం జేస్తాను అనుకుంటున్నారు పచ్చడికి లాగ చేసింది కాకుండా తురిమి ఉప్పేసి ఆ ఉ తురిమి ఉప్పుేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను మొత్తం ముక్కల్లా కోసి ఎండకెండ పెట్కుంటాం ఉప్పు వేసి పిసికి ఎండకెండ పెట్టుకుంటాం మనం మా పప్పులోకి వేసుకోవచ్చు ఎన్ని కుక్కర్లో ఏసి ఉడకబెట్టి పప్పులు తో మొత్తం రుబ్బి షుగర్ మిక్సీ పెట్టుకోవచ్చు అట్లా చాలా మనం చేసుకోక చాలా ంటుంటాయండి
అవునవునండి కానీ ఏదైనా మనం సీజన్ బట్టి మన చేంజ్కి ఖచ్చితంగా అలవాటు కావాలా
ఆ
ఉ ఎట్లున్నాయండి ఈ ఎండలు మీకెళ్ళి పర్లేదా
ఆ అంతే ఇగ లే దండి కొంచెం తగ్గుతున్నాయి
ఓకే ఓకే సరే అండి మరి నాకు వేరే ఫోన్ వస్తుంది
ఓకే ఓకే అండి బాయ్
ఆ మళ్ళ ఆ కాల్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కాల్ జేస్తాను కొంచెం అర్జెంట్ కాల్ వస్తుంది ఓకే మరి ఉంటానండి ఓకే